హలో
ఆ ఏం చేస్తున్నారు బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
నా ఫైన్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నారు
అలే మీరేం చేస్తున్నారు ఫెస్టివల్ మంచి జరుపుకున్నారా
అన్ ఆ బాగా జరుపుకున్నామండి
ఏ ఏటి స్పెషల్స్ ఆ ఫైన్ బాగా జరుపుకున్నాం
చికెను పూరి ఆ ఆ చికెన్ తీసుకున్నాం ఇంగ మటన్ అందుబాటులో లేదు
ఆహా అవునా పూరి ఇంకా
బచ్చాలు బగారా రైసు
బజైస్ మక్షాలు ఓకే పక్షాలు అంటే ఎలా చేసారు బొబ్బట్లా పక్షాలు టైప్రహ
అదే ఆ బొబ్బట్రే పూర్ణాల అంటే ఇట్లా రౌండ్ గా బాల్ చేస్తారు కదా
ఆ అదే అదే దోశపిండి తోటి వేస్తారుగా
ఊహు అట్లా ఇంగ నాను ఎప్పుడు ట్రై చేయలేదునేసి ఇంగ ఎప్పుడు చేసినట్టే బొబ్బట్లు చేసాను
ఆహా అవునా ఇట్లా చపాతి టైప్ ఆ
ఆ చపాతీ టైప్
ఆహా ఓకే ఓకే దాదాపు మన మన దగ్గర్లో అమ్మ మేము బొబ్బ బొబ్బట్లు అది కాకుండా అది ఏమంటారు భక్ష్యాలే ఇట్లా మడత ఫోల్డ్ చేసేస్తారు చూడు
ఉ ఉమ్
అట్లే చేసాం అట్లా చేసింది ఇక్కడ అలానే చేసారట
హుం
ఉమ్ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు సేమ్ ఆ డిఫ్ ఫ్రై చేసాయి అవి చపాతీలు అట్లా కాల్చుకోవడానికి ఇది డీప్ ఫ్రై చేస్త స్తరు ఆయిల్ లో
అవునా
ఉమ్
మేము కూడా అంతే ఇంగా ఎప్పుడైనా ఫెయిల్ అయ్యేది అసలు అది చేస్తే ఈసారి సక్సెస్ అయింది
బొబ్బట్లా ఆహా
ఆ
ఆ అంటే ఫేరనా అంటే పప్పు లూజ్ అవేదా
అహా పప్పు లూజ్ అవ్వడం కాదు కాని ఆ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంటది కదా ఏంటి పూరి పిండి ఉండు మైదా పిండి రెండు ఉంటాయి కదా యాక్చువల్గా మైదా పిండితోని చేయాలి అంటా రు
ఆ రెండు అదాఫ్ ఇదాఫ్ వేయొచ్చు కాని
అయితే ఎప్పుడైనా నేను సపరేట్ గా మైదా పిండితోనే తీసుకునేది కొంచెం అది స్టిక్కీ స్టిక్కీ ఉంటది కదా
ఆహా
ఆ ఈ సారి ఏం చేసినా అంటే ఇది హాఫ్ మైదా పిండి హాఫ్ పూరి పిండి హాఫ్ రెండు తీసుకున్నా అనమాట ఇక మంచిగా సాఫ్ట్ గా వచ్చింది డఫ్ అనేది మంచి పిండి ముద్ద అనేది మంచి మన చపాతీలు చేస్తున్నాం కదా అట్లా వచ్చింది ఈజీగా వచ్చింది ఇక చేయడం
ఆ అదే కొంచెం జారతా ఉంటే ఇట్లా మనం కూడా ఆ రౌండ్ బాలికి చుట్టూ మనం పెట్ ట్టచ్చు
ఉమ్ లేదంటే ఇంకా అది ఏమయ్యదంటే ఓన్లీ కంప్లీట్ గా మైదాపిండితో చేస్తే మనం ఇట్లా చేస్తే స్త అంటే కవర్ కే కవర్ కే అతుక్కొని పై ఇట్లా లేచి వచ్చేది అనమాట
ఆహాహా ఓకే ఎట్లా పప్పుని పాకం పడతావా జస్ట్ ఓన్లీ బెల్లం కలిపేసావా
పప్పు ఉడకబెడతాం కదా ఉడకబెట్టినాక కొంచెం మె ఉడకబెట్టి అందులోనే వేస్తాం అహా లేదు లేదు డైరెక్ట్ బెల్లం పప్పులో వేసి కొంచెం గట్టిగయ్యే వరకు ఉంచుతా కన్సిస్టెన్సీ అనేది
ఆ వేడి చేస్తావా
ఉమ్
ఉమ్ ఉహుహు ఓకే ఓకే
కొంతమంది అది మిక్సీ కూడా పడతారు కానీ చాలా మెత్తగా అయిపోతది కదా
ఆ మెత్తబడ ఏందాంటే చపాతీ చేసే అప్పుడు ఈ అక్కడక్కడ బొడి పుట్ పడుకుని ఉంటే పైకి లేచి వస్తది అదే మెత్తగ మిక్సీ పట్టి పాకం పట్టి బెల్లం వేసి వేడి చేస్తే తగ్గ ముద్ద లెక్క అయితే మంచిగ వస్తుది
ఉమ్ ఇట్లా సాఫ్ట్ గా
మేము కూడా మిక్సి కే పడతాం
ఉమ్ ఉహూ ఇంకా చేయడమే ఇది మ ఈసారన్న సక్సెస్ కాకపోతే ఎట్లా అనేసి ట్రై చేసినా అనమాట ఇట్లా ఇంకా మళ్ళా అది ఫెయిల్ అయితే మళ్ళా
రాశి ఫలాల్లో రాశి మంచిగా ఉందేమో అందుకే
అంతే అంటారా కనీ ఇగ ఏముంది మనం నేను ఇంగా చూసుకోలేదు ఉమ్
ఉ
ఎట్లా అయ్యేదుంటే అట్లా అవుతుంది అంతే మనం ఇంగా
అయ్యోయి ఏమీ ఉన్నది ప్రతిదానికి అయ్యో నా రాశి అట్లుంది కాబట్టి ఇట్లా అయ్యిందని ఆ ఫీల్ తప్ప ఏం
అవును
నేనేఏందంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏది అబ్జర్వ్ చేస్ చేస్తాను అన్నమాట
ఉహు
అందుకని చూసుకున్నా
అంటే కొంచెం మనకు నమ్మకం అనిపించిందిఅనుకో ఒక ఇయర్ నమ్మకం అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా నమ్మ నమ్మాలనిపిస్తది
ఆ నేను లాస్ట్ ఇయరు మా ఆయనది చూసిన అన్నమాట నమ్మకం వచ్చింది అందుకే ఈ ఇయర్ కూడా చూస్తున్నా
ఉమ్
ఉమ్
కొన్ని జరుగుతాయి కొన్ని జరుగై అది అంతే ఇగా
జరిగినయని ఎట్లా అనుకున్నా అంటే మనం ప్రతీదీ సింక్ లో పెట్టుకుంటాం క ఆ నిజమే అని అనిపిస్
ఆ అంటే అది ఆన్దవేలో ఉంటది అది ఆన్దవేలో ఉంటది ఆ అయితే ఇది ఈ రా ఇది ఉంది కాద ఇందులో అందుకే వచ్చిందేమో అందుకే జరిగిందేమో అని మళ్ళ అ
ఆ అట్లా అనిపిస్తది ఇండియన్ కల్చరే అట్లా
అవును
ఆ ప్రతీది సింక్ లో పెట్టి ఆలోచిస్తాం కాబట్టి నా తిన్నం అన్ని సింక్లో పెట్టి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ పంచాంగాలు ఈ జ్యోతిష్యాలు ఆ ఈ మంత్రాలు అవి ఇవి అన్నీ డెవలప్ అవుతున్నాయి
అవును లేదంటే అసలు వాటిని పట్టించుకునే వారే ఉండరు కొంతమంది ఉంటారు నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు ఇగా బేస్డ్ వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి ఇగా అంతే
ఉమ్
ఏం చేసారు మరి నిన్న స్పెషల్స్ బొబ్బ బొబ్బట్లు ఇంకా
బొబ్బట్లు, ఆ సేమియ, పచ్చడ పూరీలు
సేమియా పచ్చడా అది ఎట్లా చేస్తారు
సేమియా కాదు పచ్చడే సేము ప పచ్చడే అంటనా
ఆహా సేమ్ పచ్చడే నా నాకేమో సేమీయ పచ్చడి అన్నట్టు నాకు వినపడ్డది నేనే నేనే వీళ్లు ఎప్పుడు వి లేదు ఈ తిను ఏంది ఇట్లా అంటుంది అని నేను షాక్ అయితున్న
ఆహా పచ్చడి చేసినం ఆ ఇంకేంటి మటన్ నాటుకోడి రెండు
ఉమ్
ఉహు
పూరీలు చేసుకోలేదా
ఆ చేసాం చేసాం కూర
మీరే జేసుకుంటరా ఇంట్లో పనులు, మమ్మీకే అప్ప చెప్తర.
ఇద్దరం జేస్తాం అట్లేం లే అదే వీ మీలో హెల్ప్ చేస్తా ఇగ నేను
ఉ ఇగ అంతే కదా కొంచెం వంట దగ్గర హెల్ప్ చేస్తే మమ్మీ వాళ్ళు ఇంగ బయట పనైన జేసుకుంటారు
ఆ బర్డన్ దగ్గుద్ది గదా, పిల్లలు ఉన్నారుగా మెయిన్ గా. వాళ్ళకి స్నానాలు జేసీ, బొబ్బట్లూ చేసి, ఒకటి చేసి. సొం గాలవడం పూరి ఆ‌ కష్టమే మరిపు
గాన్నీ ఆ ఇగ అన్నీ చేసుకునేసరికి సరిపోయింది నాకైతే టూ అయింది నేన్ దినే వరకు, పచ్చడి దాగడమే ఆ టైం అయింది.
ఆహా ఆహా అయితది టైము కనుంటే
ఊఉ
ఉత్తప్పుడే తీరేది కాదు పని తప్పుడే దినం పిల్లలు రెడీ చేేసీ, స్కూల్ వంపిచ్చీ మళ్ళా ఓ ఒండుకో తినీ ఇవన్ని కలుప్కొని పిల్లన్ పనుకోబట్టి, మళ్ళ లేసి పిల్లకి తినిపించి. కి ఆ మళ్లీ ఆమె కోసం స్నాక్స్ చేసి తే మళ్ళ ఆమెను తీసుకొని వత్తని పోతనే ఉండాలి
ఆ అవును ఇగ మనకు రెస్ట్ అనేది ఎక్కడ ఉంటది ఇగ ఇగ ఉత్తప్పుడే దీరదు, ఇంగ పండుగ లాప్పుడు దీరుతదా.
ఆ ఉత్తపుడే దీరదాయే పండగలప్పుడు ఇంకా ఎక్సేసై, ఇంకా స్కూల్ పోతేనన్న ఎస్. కున్న పని గాని ఇంక ఇంట్లో ఉంటే ఇంక ఆ పని ఊడుతదా.
ఆ ఓడవదు ఇంకా ఇంగా ఒడవనిస్తారా పిల్లలు. ఇంట్లో చేసే వరకు బయట బయట చేసే వరకు ఇంట్ల
లే లే స్నానాలు వోస్ కుంటాల్లు మమ్మీ ఇప్పుడే నీళ్ళు వెట్టింది పొయ్ మీద వాళ్లు బకిట్ వట్కొని నీళ్లతో ఆడుతాల్లు
ఊహు
ఊమ్
షాపింగ్ జేసుకున్నారా మరి ఉ ఉగాదికి షాపింగ్ జేసారా
ఏ లైట్గా ఏశ్నం మొన్న శృతి వదిన వాళ్ళకూ బట్టలు గావాలి సృజన. కూ ఇట్లా కుర్తాస్ గావాలె, కొంచెం పొట్ట వెరుగుతది గదా ఇప్పుడు. కావాలి అంటే మొన్న మైపాదుల్నే కొనుకొచ్చిన
మంచిగా రీజనబుల్ ఉన్నాయా మరి
ఆ రీజనబుల్గనే ఉన్నయ్ ఇప్పుడు ఏంటి పెళ్ళి సీజన్ గదా ఫిఫ్ టి పర్సెంట్ హాఫ్ లోనే ఉన్నయ్, మంచినే అనిపించినయ్. రీసనబులుగనే ఊ అంత ముందుకూ నేను కొనుక్కున్నా ఆ ఇట్లా బాగున్నాయ్ ది రీజనబుల్ గా అంటే సరే తీసుకోండి అంటే ఇయ వాళ్ళ సృజ మూడు చీరలూ, సృజనకి రెండు టాప్స్ తీసుక అ ఆ కుర్తా సెట్స్ ఈస్కొచ్చిన, ఫర్ ఈచ్ ఎయిట్ హండ్రెడ్ ఎయ్. టెండర్సూ సెవెన్ హండ్రెడేమో ఇవ్ వడ్డయ్ సేమ్ ఆ సిక్ ఎడ్ సెవన్ హండ్రెడేమో ఫోర్ హండ్రెడ్ ఒకట్ సారి ఆ సెవెన్ ఫిఫ్టీ ఒకసాయ్ థౌజండ్ ఒక ఒకసారి
హూ మంచినె వ మంచియనే వడ్డయ్
ఊ థౌజండ్ రూపీస్ నీ ఉత్తినే తీసుకుంటే తీసుకుంటా లేకపోతే లే ఉంటే ఆ మమ్మీకి ఎవరికన్నా యూస్ అయితదిలే అని తీసుకుొని వచ్చా బట్ వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకున్నారు థౌసండ్ రుపీస్ వే ఉం ఉమ్
ఇంకా ఏం చేస్తున్నారు
నువ్వే చెప్పాలి ఇగా మీరు చేస్తారా షాపింగ్ కొత్త బట్టలు ఎసుకున్నారా
ఇంకా పిల్లలకు తీసుకున్నాము నేనేం తీసుకోలేదు ఇంతకు ముందుదే శారీ కుట్టించిిందిండే
సా రెడీ రెడీగా ఉండు మరి ప్రతి సంవత్సరం ఒక టు వన్ మీ సంవత్సరం మొత్తం కొత్త బట్టలు ఎయాలే కొనాలే కో ఏతనే ఉండ రియల్ జనాలు కొత్త సంవత్సరం కొత్త బట్టలు ఎసుకో వాలి ఇగ అట్లేనే ఆ రోజు లెక్కనే ప్రతి రోజు ఉండాలి అనుకుంటుారు కదా
కానీ అది ఉంటదా
ప్రతి రోజు కొత్త బట్టలే కొన్నాాలే
అంతే ఈ ఆ రోజు కొ ఆ రోజు జరిగినావి సంవత్సరం అంతా జరుగుతాయని అంటారు కానీ ఇప్పుడు ఆ రోజు చేసినా అని మనం సంవత్సరం అంతా చేస్తామా చేయలేం కదా బోర్ అనిపిస్తుది తిన్న ఫుడ్డే కరెక్ట్ మనం తినాలంటే తినలేము ఇంకా చేసిందే చేయాలంటే సంవత్సరం అం తా ఏం చేస్తా
ఉమ్
ఓకే అండి మరి
ఆ ఓకే
ఉమ్ బాయ్